మ్మ్ ఏంజెత్తల్లు
ఏముంది కాలి
పనైపోయిందా సాయంత్రం పని
ఉమ్ అయిపోయింది
ఏం వంట చేసిళ్ళు మరి
కర్రీ
ఆ
కర్రీ
ఫిష్ కర్రీ ఆ ఎక్కడ తీసుకొచ్చిళ్ళు మార్కెట్లనా లేకపోతే పట్టిల్లా చెర్ల
ఇళ్లనే
ఆ
కన్నె చెర్లపట్టిల్లు
అవునా చెర్ల వడితేనే మంచిగా ఫ్రెష్గుంటయ్ ఏ మార్కెట్ ల తీసుకొత్తే ఐసేత్తరు మంచిగ ఫ్రెష్గా గుండయ్ ఏముండయ్ అవ్వి ఒండిల్లా మరి హలో
దిను మీదేం కరీ
మా చికెన్
చెప్పాలె పాప పడుకుందా హలో
పపు
ఉహు ఏం పనికెళ్తాన్లు అత్తమ్మ మావయ్య
ఎం లె మ పెద్దన్న దగ్గర్లో
ఉహ్
మిర్పాక మిరప తోట వెట్టిలా మీ సైడు హలో
ఉహు ఈసారి మిర్చికి మస్తరు ఆ అ
నేటెల మొత్తం ఇ అదె సగం పనుంటాది
హ్మ్ మస్తు రేట్ పెరిగింది మిర్చికి
నా నిది వేడ్తే పెర్గలేదని మిడి
ఉ
మీరే ఎననా పెడతరా
మాకేలె ఏమి ఎక్కువ ఇట్ల ఏమెరు ఓన్లీ పత్తి వరి
ఉ
అంతేగ వరే ఎక్కువ వేడ్తరు పత్తి కూడా కొంచెం
ఉ
మాములుగా వేటర్ బర్రె పాలిత్తానా
ఏదు
ఉ
నీళ్ల పాలు పోతాళ్ళు
ఉ అందుకే బర్రె ఉంటేనే మంచిగా పిల్లలు ఉన్నప్పుడు బర్ల్ ఉంటే చిక్కరి పాలు కల్తీ లేని పాలు తాగొచ్
ఊమ్ నిక్ తెలుసా మొన్న సిటీలో ఇక్క ఎక్కనో కల్తీ పాలు తాగి చనిపేలా ఏం అవష్ పోయి ఎమో అయిందంట అని అన్నారు పిల్లలకి అసల్కె
నటి పాల్ తాగొద్దే బర్రె తీసుకోవాలె
ఇంకా ఏం చెతాలు రామకృష్ణ ఇట్లా
ఉ బాగుపడితే పొతామని
ఉమ్ గొర్లు మంచిగ ఉన్నయ గొర్రె పిల్లలు
మొన్ననే ఒకటి
హలొ హలొ హలొ